హలో హలో హాయ్ అండ్ డీ ఏం చేస్తున్నారు బావున్నారా
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బావున్నా
ఏం చేస్తున్నరండి
ఏం లేదు ఇప్పుడే పనులయిపోయాయి నీ పనులు అయిపోయాయా
ఆ అవునండి మొబైల్ చూస్తున్ న్న నేను మీరు జూడ్ మ్మ్ మీరేం చూస్తారు మొబైల్స్ లో ఎక్కువ రీల్స్ ఆ మూవీస్ సాంగ్స్
ఆ ఖాళీ దొరికితే రీల్స్ చూస్తాను లేదంటే యూ ట్యూబ్ చూస్తాను
అవునా
మీరు
ఏం చూస్తారు మూవీసు మూవీసే చూస్తారా అందులో కూడా
సాంగ్స్ వింటా దాంట్లో యూట్యూబ్ లో ఇంకా కొన్ని వంటలకు సంబంధించినయ్ గానీ ఇట్లా స్టడీకిి సంబంధించినయ్ గానీ ప్పుడప్పుడు చూస్తా
నా
మీరు మీరేం చూస్తారు
నేను గూడ ఎక్కువ అవే చూస్తాను వంటలు అప్పుడప్పుడు బోర్ కొడితే రీల్స్ చూస్తా ఆ సాంగ్స్ గుడ వింటా సాంగ్స్ అంటే ఇష్టం నాకు సాంగ్స్ వింటూ పని చేయడం పని చేస్తే మంచింగా అనిపిస్తది. ఏదన్నా ఎక్కువ వర్కుంటే సాంగ్స్ వింటూ ఏసుకుంటా
తరు
నేనా అన్నీ పనులు అ అన్నీ పనులు ఉంటాయి వాలయి బట్టలు ఉ తకాలే వంట చేయాలే నీళ్ళు తేవాల అన్నీ ఉంటాయి
చేయరా ఇంకెవరు
చేస్తారు కాని ఎక్కువ నేనే చేస్తా
మీకు పెళ్లి అయిందా అండి అ ఆహా మీరు హోమ్ మేకరా లేదంటే ఏదైనా జాబ్ చేస్తారా
లేదు హోమ్ మేకరే ప్రెసెంట్ అయితే జాబ్ సర్చింగ్ అంటే చేద్దాంమని ఉద్దేశం చమ్మడి
ట్రై చేస్తున్నారా
చేస్తను
హ్ మార్నింగ్ ఏం చేశారు బ్రేక్ఫాస్ట్
ఈ రోజా
హ్
నేను వడా చేసా
వడ చేసార మీకు ఇష్టమా వడ
ఇష్టం అంటే అంత ఇష్టం లేదు అంటే ఓకే నచ్చుతది తినొచ్చు
ఆహా మీరు మీకొచ్చా చేయడం
ఆ వచ్చు చేస్తా
ఎవరు నేర్పించారు మీరే నేర్చుకున్నారా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారా
అంటే యూట్యూబ్ లో కూడా ఒకసారి చూసా అంటే కొంచెం ప్రాసెస్ తెలుసు ఒకసారి చూసాను చేసా సక్సెస్ అయ్యింది బాగానే నచ్చినాయి ఇంక అప్పడు నుంచి చేస్తా అప్పుడు ఆ వస్తాయి టిఫిన్స్ బోండా ఇడ్లీ, వడ, దోస అ కుగి వె ఆ చేస్తా కాకపోతే ఉప్మా యి కొదినరు ఉప్మా అంతే నచ్చది ఇగ మా ఇంట్లో వాళ్ళకి
సేమ్యా
సేమ్య ఉప్మానా ఓన్లీ సేమ్యానా
సేమ్య ఉప్మా
సేమ్య ఉప్మా చేస్తాకని చాలా త
తినరా మీరు ఎక్కువ
తినరు మా ఇంట్లో
మ్యాగి ఇవి తింటార మరి
అవి కూడా తినరు మా ఇంట్లో అవి నచ్చయి మావోల్లకి
అవునా మేము ఎక్కువ తింటాం. అవును మాకు బాగా ఇష్టం. మ్యాగీ ఎప్పుడు వీక్లీ చేస్ కుంటానేవుంటాం ఏమన్నా ఇగ టిఫిన్ చేయకపోతే ఆ రోజు మ్యాగీనే అయితది ఇగ మ్యాగినే చేస్తా నేను ఆ మా డాడీ ఒక్కడే తన్నడు మా డాడీకి ఇష్ తినకండి అని చెప్తాడు. కానీ ఇక మేమ్ తింటాం అవి
అవునా అవేక్కువ దినదంట గదా
అవును తినద్దు అంటాడ్ కానీ మేము ఇక బయట కొ కొన్నాము కదా ఫ ఫాస్ట్ ఫుడ్ లో ఇంట్లోనే చేస్కొని తింటాం మ్మ్
మ్మ్ పాని చేస్తారా మీకు వచ్చా
ఆ పానీపూరియా రాదు హ్మ్ హు మీకొచ్చా
నేను కూడా ఎప్పుడు ట్రై చెయ్యాలె చెయ్యాలన్ ఎప్పుడన్నా
ఆహా నిన్ననే మా అక్క చెప్పింది ఫస్ట్ మా అక్కకు పెళ్ళి కాకముందు చేసేది పానీపూరి ఇప్పుడు మా అక్కక్ పెళ్లై ఎల్లి పోయింది ఇగ చేయట్లేదు మేము కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఇక ఎప్పుడైనా తినాలినిపిస్తే బయటనే పోయి తింటాం ఇగ
అవునా మీర ఏమేమి చేస్తారు రెసిపీస్ మీ ట్లో
మ్మ్ నా లేదు మా అక్క చేస్తది బి బిర్యానీ చేస్తది కేక్ చేస్తది మ్మ్ నాకు రావు ఏం అవును బాగుంటాయి చాలా బాగుంటాయి
ఆ మీరు చెయాలి ఎప్పుడు ట్రై చెయ్యాలేదా
లేదు ట్రై చెయలేదు మా అక్క మా మమ్మీ ఉన్నది కదా అని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు చెయ్యలి ఇగ నేర్చ్ కోవాలి మెల్లి మెల్లిగా
బిర్యానీలు చేస్తారా
అవును అన్ని చికెను మటను ఎగ్ వెజ్ పులావ్ అంటది అన్ని యూట్యూబ్ లో చూస్తది అన్ని వేస్తది అన్ని కూడా మంచిగ వస్తాయి అంటే ఫెయిల్ కాకుండా మనకి రెస్టారెంట్ లో ఎట్లా ఉంటందో అట్లానే వస్తది అ రెస్టారెంట్ కన్నా బాగుంటది ఇంకా బయట తినడం కంటే ఆ రెస్టారెంట్లో చెత్తే అది మనీ పెట్టాలి అది క్వాంటిటీ ఉండదు అందరికీ సరిపోదు అది కూడా ఎప్పటిదో తెల్వదు మళ్ళీ బాగుండది ఇంట్లో వేసుకుంటే దానికన్నా బెటర్ మంచిగా ఫ్రెష్గా వండు కొని అందరి సరిపోద్ మంచిగా హ్యాపీగా తినొచ్చు అందరం కలిసి
మనకు మంచిగా తినొచ్చు ఆ
బిర్యానీ చేయడం
ఆ నేను టూ త్రీ టైమ్స్ అట్ల చేసా ఎక్కువ కూడ చేయ్యలే పప్పు తినకు క్కదనే చేయాలంటే కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండ అనిపిస్తది హెల్ప్ చేస్తే చేయకున్న చేత్తగాని నాకు ఆయన్క్ ఇంట్రెస్ట్ టుంటే చేస్తారు లేకుంటె లేదు నాకు కూడా అప్పుడప్పుడు చెయాలన్ అంటే ఇంట్రెస్ట్ ఉండాల నాకు వంటలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేవు కానీ ఇందాక ఎప్పుడన్నా మూడ్ బాగుంటే చేస్తా నే
ఆహాహ అప్పుడు చేసినప్పుడు మంచిగా వచ్చింద మణి
ఆ మంచిగానే వచ్చింది
ఆహా
కాక్పోతే ఎక్కువ ట్రై చెయ్య అప్పుడప్పుడు అంతే హ్మ్
ఏవన్నా తినాలినిపిస్తే బయట నుండి తెచ్చుకుంటారా, ఇంట్లోనే చేసుకుంటారా, ఏదైనా స్నాక్స్ మిర్చి బజ్జి బోండా ఇలాంటి
అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాము. అప్పుడప్పుడు ఇంట్లోనే చేస్కు కుంటం అవి
ఆహా ఇంట్లో చేేసుకుంటేనే మంచి ఉంన్
అవును హెల్దీది
ఆ బయట ఎప్పుడు ఆయిల్ అవి అంటే చూస్తే తినబద్ధి అయితది ఏం టేస్ట్ ఉంటదో ఆ ఏం టేస్టో తెలియదు గాని
టేస్ట్ బానే ఉంటది కాకపోతే ఏమో అవి ఆయిల్ ఎప్పుడు యూజ్ చేసినో తెలిదు మళ్ళీ యూజ్ చేసిన ఆయిలే యుజ్ చేస్తా ఉంటారు
ఆ అవును
మ్మ్ మీరు చేస్తారా
ఆ మా మమ్మీ చేస్తాది అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ క్యాబేజీ పకోడి అని, ఆనియన్ పకోడి అని, మిర్చ్ మిర్చి బజ్జి అని ఇవి చేస్ కుంటం మే అప్పుడే ఇట్లా సామ్ అవును బాగుంటంది
మళ్ళీ ఏంటి పాలకూర పకోడీలు కూడా బాగుంటాయి
అవును పాలకూర ప అవును చేసింది మా చెల్లి వేసింది పాలకూర పకోడి బాగుంటాయి
పాలకూరయి కూడా బాగుంటాయి
అవును అవి ఏంది బయిటయి పకోడి తెచ్చుకున్న మొత్తం చల్లగా అయిపోతాయి అవి తినబుద్ధి కూడా కాదు ఆ ఎప్పుడు ఎప్పుడంటేయపుడు మనమే వేడివేడి ఇగ చేసుకొని తింటే మంచిగా ఉంటది
నీకు ఇంకా ఏవి ఇష్టం ఫుడ్ లో
ఆ వెజిటేబుల్స్ అంత తినబుద్ధి కాదు కాని పప్పు చారు పచ్చడి చికెన్ మటన్ ఇవి ఉంటే దినబ అయితది మీరు ఏం
నేను ఆల్మోస్ట్ అన్ని తింటాను కానీ అపుడపుడు నాకు అంటే అన్ని అన్ని తింటా అపుడపుడు ఫిష్ తిన్ ఫిష్ అనిపిస్తుంది
ఫిష్ మీకు వచ్చా చేయడం
ఆ వస్తుది కాకపోతే అంటే ఇట్లా మామూలుగా పులుసు చేస్తాం మేము చెయ్యాలే ఎప్పుడు ట్రై చెయ్యలే నేను
ఆహా మీకు అక్కడ దొరుకుతాయా ఫ్రెష్గా చేపలు ఆహా మంచిగా ఉంటాయా మరి అవి
ఆ మంచిగా ఉంటాయి ఫ్రెష్ వట్టినాయి అయితే టేస్ట్ బాగుంటాయి
ఉహూ ఇప్పుడు వర్షాకాలంలో వస్తాయి కదా అవి ఇప్పుడు వర్షానికి ఇట్లా కాలు వాల్లో వాటిల వాటిలో బాగా పడుతున్నాయి
ఈ పెద్ద పెద్దవి ఇప్పుడు దొరుకుతాయి కాని చిన్న చిన్న అయితే మల్ల ఇంక ఉంటాయి అవి దాంట్లో రకరకాలవేవో పేర్లుంటాయి నాకు అంత పేర్లు ఐడియా లేదు కాగాని
అవును మరి అది స్మెల్ వస్త వస్తుంది కదా మరి ఎట్లా చేస్తారు మీరు
స్మెల్ వస్తది కాని అవి అక్కడనే కొంచెం క్లీన్ చేసి తీసుకొస్తారు కొంచెం ఉ ప్పు ఉప్పు పసుపు సో ఆ వాటర్ కడిగితే అంత ఇది రా బాగానే ఉంటాయి అది అట్లా ఎస్తే
ఆహ చింతపండు చారు వేసి చేస్తా సరవేను
అవునవును చింతపడు నాకు అమ్మ మామ్మ అన్ని
అవునా ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఉండే మరి
ఫస్ట్ టైమ్ చేసినప్పుడు బానే వచ్చింది అంటే ఈ సారి ఏ చేసి చెప్పింది నేను ఎప్పుడు ట్రై చేయలేదు అన్నట్టు నీ తర్వాత మామ్ మా మమ్మీ నీ అడిగి చేస
మ్మ్ మ్మ్ హ్మ్ హు
మ్మ్ మీరు తింటర ఫిష్
మేము రేరు ఆ తెచ్చుకోము అంత తినబుద్ధి కాదు అది
అవునా ఎక్కువ చికెన్ తిన్ టారా మీరు
అవును చికెన్ మటనే కానీ ఫిషే ఎక్కువ తినాలి సీ ఫుడ్ ఎక్కువ తినాలి అంటారు కానీ ఎందుకు అది ఇష్టపడరు ఎవ్వరు కూడా అంటే ఫ్రై చేసుకని తింటారు తినేవాళ్ళు కాని
మ్మ్ అవున మ్మ్ ఇంకేమేం వంటలు చే సర్ మీరు ఏవనా స్పెషల్
స్పెషల్గా ఏ మీరు ఏమన్నా ఇట్లా రీల్స్ చూసినప్పుడు చూస్తా ఉంటే వస్తాయి కదా ఏమన్నా అలాంటివి ట్రై చేస్ త అప్పుడప్పుడు చూస్తే తినాల అనిపిస్తది కదా కొన్ని ఆ అప్పుడు అవి ట్రై చేస్త
ఆహౌ ఏమైనా పచ్చళ్ళు అట్లా పెడతారా
ఆహా అంటే ఇన్స్టా పచ్చళ్లే చేసుకుని తింటాం అట్లలా నిల్వ పచ్చళ్ు ఇప్పుడు ఎవ్వరు తినడం లేదు అవి ఏవైనా మామ్మీ మా ఎవ్రీ ఇయర్ మామిడి కాయ పచ్చడి పెడితే రెండు జాడులు నిండా అది పడేసుడే అవుతుంది అందుకె ఈగ టమాటా పచ్ చడైన ఏదైనా ఒక వన్ డే టూ డేస్ ఇట్లా రోటీ పచ్చడి చెస్ న్నాయి కదా ఇప్పుడు ఇక అట్లనే ఎప్పుడు తప్పుడే చేసుకోందిం పంటున్నాం గ అది అంతా పడేసడు ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకుగాని ఇన్స్టాంట్ గ అప్పుడు తప్పుడే ఇగ చేసుకొని తింటున్నాం
ఆ మేం కూడా మామిడి ఆ మామిడి కై అది చేసాం ఇలా ఇన్స్టాంట్ లో కూడా చేస్తాం గాని మొన్న టమాటా పచ్చడి వేసాం
అవునా బాగుందా
బాగుంది
ఎలా చేశారు
ఎలా అంటే అవి ఉడకబెట్టి కాకుండా జస్ట్ మిక్సీ పట్టి అన్నట్టు అన్ని చింతపండు టమాటసు అవేసి మిక్సీ పట్ ట్టి అ వట్ అట్ల మసాలాలు అవి ఉంటయి కదా అవేసి చేసాం తర్వాత తాలింపు బాగుండే హ్మ్ బాగుంది ఊ
సరే అండి మరి నేను వంట చేయాలి ఇగ టైమ్ అయితది కొంచెం బాయ్